హలో
ఆ చెప్పండి
ఏం చేస్తున్నారు బావున్నారా
హలో
హలో బావున్నారా మీరు
అన్నారు ఆ బావున్నా
ఆ
ఆ మీరు
ఆ బావున్నానండి మీరు బావున్నారా మీరు బావున్నారా హలో వినిపిస్తాందా
ఆ వినిపి
వినిపిస్తాందా మీకి
స్తోంది ఆ వినిపిస్తాంది నీకు వి
రు ఏమి
హలో
ఆ వినిపిస్తాంది మీరు ఏం చేస్తన్నారు నేను
నేనైతే ఏం సినిమా చూద్దాం మా అని
ఓ ఓకే
మీరే ఏం సినిమా
నేనా ఏం చూడలేదండి
ఎందుకు చూడలేదండి
అంటే ఇంతా టైం లేదన్నమాట చూసేకి నాకి అందుకే చూడలేదు
అవునా
ఉమ్
చేసుకొని మరి చూడాలి కదండి సినిమాలు
మీరు చెప్పారు కదండి చూస్తా ఈసారి నుండి మా హాస్టల్లో చపాతి చేస్తాం
అంటే నాకి కొంచెం దెయ్యం సినిమాలంటే చానా ఇష్టం చూసి
అవునా
ఉమ్
ఈ రోజు మీకు చపాతి
ఏమో ఉన్నా నేను బయట ఉన్నా అనమాట బయటకు బయట కూర్చోనున్నా నాకి చపాతి వాసన వస్తా ఉంది
అవునా అయితే చపాతి నా అండి
ఏమో అండి ఇప్పుడైతే రావట్లేదు అప్పుడే వచ్చినిండా
ఆ
ఉమ్
అయితే వేరే పీజీ లల్లో వచ్చింటది ఏమోనండి
ఏమో మరి అయితే సాయంత్రం మా పీజీలో ఏదో మిక్సీకి వేసి పడతా ఉండయి ఏం పడతా తా ఉన్నారు
చట్నీ చేస్త స్తా ఉంటారు మొత్తం
ఏం చేస్తారో ఏమో మరి ఈ రోజు మామలుగా మాకు కైతే గుడ్డు దోశ పెడతారనమాట
అవునా
గుడ్డు గుడ్డి దోశ
పెట్టలేదా అండి గుడ్డు దోస ఈ రోజు
అంటే ఏమో అండి తెలీదు ఆడికిపోయేంత వరకు ఏం పెడతారో తెలీదు వాళ్ళకే మీరు అండి మీకి ఏం పెడతారు ఈ రోజుకి
ఏం పెడతారో తెలీయదండి రసం అన్నం అయితే ఉంటుంది ఖచ్చితంగా లోకటే తెలుసంట సార్ అందరం ఒకటే తర్వాత
ఆ
ఆ తే
ఓకే పొద్దున ఏం తిన్నారు
అ
పొద్దున్నే ఏం తిన్నారు మీరు
పొద్దునే
ఓ పొంగల్ దాంట్లోకి ఏం పెట్టరా
చట్నీ
ఓ సాంబారు వడ అట్లంతా పెట్రా
ఉమ్ ఆహా ఇది మట్టన్ కా
ఓ సరే సరే మధ్యాహ్నం ఏం తిన్నారు
మధ్యాహ్నం పలావ్ తిన్నామండి మ మధ్యాహ్నం
ఉమ్ ఏమో ఉ కాకరకాయ తాలింపు ఇంకా టమోటా చట్నీ తిన్నామండి
ఉ ఉహూ బాగుందా అండి ట
బావునుంది కాకర కాయ్ ఆ టమోటా చట్నీ చానా బాగునింది పర్వాలేదు అంటే చానా అంటే చానా క అట్లని ఏం కాదు తింటా మా ఇంట్లో చేసి నీవంటె ఇష్టం నాకి
ఆ అంతే లే
అంటే మా అమ్మ చేస్తే ఇష్టం అన్మాట బాగా చేస్తున్నానై కాబట్టి ఇష్టం నాక్
లేక్ కపోతే ఇస్
అంటే ఇన్ అంటే బాగా చేయిర్ కదా చానా మంది కాకర్కాయి
అ అవునువును
ఆ ఉమ్ అందుకూ నాకి అంతగా ఇష్టం ఉండదు
ఉ
ఉమ్ ఇంకా మీకిష్టం లేదా కాకర్కాయి
మాకా ఇష్టమే అండి ఇ కాక
ఇష్టం ఉండదా
నాకి అంతే కొన్లేదండి
ఓ ఒచ్చా మీకి చేయ్డం కాకర్కాయి
ఆ ఆ రాద్ రాదండి
ఉహు లేదు నాకి రాదు ఒకప్ చిన్నప్పుడు మా అమ్మా క లాస్ట్లో చక్కర ఎసి వెయ్యి అని చెప్పింటే నేన్ చానా చక్కర వేసేస్నా అది ఉమ్ అట్లా చక్కర చక్కర అట్టలాగా అయిపోయింది.
అయ్యో అవ్నా
హామ్ అవును నాకీ రాదు చేసేవి
హు
మీకు వోచ్చా వంటల్ చేసేది
ఓ ఒచ్చండి.
ఉమ్ అన్నీ ఒచ్చా మీకు
ఆ అండి
ఉ
కచేసే ఏంటొ
ఆ తెల్సండి. వంటల్ చేసే పని మనిషే కదా ఉ మరి ఏంటండి తెలిది నాకి
చానా మంచిగ జెప్ ఓ వండర్ చెప్పాల
ఓ మీకీ చానా ఏ లా ఇప్పుడూ, అయిందా అంటే చానా ఏళ్లయిందా చెప్పు ఉగా జాయిన్ అయి
ఆ అయిందన్
ఉ డి మీకు అన్ని వచ్చా అయితే మరి ఇందాక కాకరకాయ్ రాదు అని చెప్పినారు
అది ఒకటి రాదు దుని
ఓ మీకు చేటినాడు చికెన్ చేయడం వచ్చా
ఆ వచ్చు అన్ డి
చెప్తారా ఎలా చేయాలో నేను మా యా ఇంట్లో చేస్తా ఒకసారి
మీకు యూట్యూబ్ లో వీడియో చేకరి
ఆహా మీరు చెప్పండి అక్కడ చూస్తా మీరు ఒకసారి చెప్ పండి అక్కడ చూసి కూడా చేయిస్తాం
గ్యాస్ ఆన్ చెయ్ డి ఫస్ట్
ఆ
ఉ
ఇంకా ఏం చేయాలి
చెప్పాలండి
మీరే కదా మీకే కదా తెలిసేది నాకి రాదు కాబట్టి మిమ్మల్ని అడిగిన
చెయ్య అక్క నేన్
ఆ సరే అండి